హలో అక్క
భానవార
బాను బాను అక
బావున్నా ఏం చేస్తున్నావు్
ఏం లేదు అక్క పైన నగల్ని ఎందుకెళ్ళేసి వచ్చినా బయోమెట్రిక్ ఉండాలి ఇంకో కొద్దిసేపట్లో బయోమెట్రిక్ ఉ వెళ్ళాలి
అమ్మో ఏ టైంకి
సిక్స్ తర్టీ జీ సెవెన్ తర్టీ
అదేంటి అంత టైమ్ంలో మరీ చీకటి అయినాక
బయోమెట్రిక్ అంటే ప పైకి అందరరు బయటికి వెళ్తారు కాక్క పైకి బయట్కుదు బయోమెట్రిక్ ఇక్కనే మా హాస్టల్నే
పెడతారా
ఆ హాస్టల్ అటెండెన్స్ అనమాట హాస్టల్లో ఎంత మంది ఉన్నారండి
అంటే ఆహహా ఏ రూమ్ లో ఆ రూమ్ సపరేట్ సపరేట్ ఉంటుంది ఓకే ఓకే అఔటర్స్ కూడా వస్తు
హ ఆ వాళ్ళు వస్తారు వాబటికి మాకు వాళ్ళకి హాస్టల్ ఎంతో మంది ఉన్నారు అవు అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చూసుకోడానికి
కాదు మరి అఔట్డోర్స్ కి ఏ టైంకి
వన్ ఫైవ్ కేేస్తే వెళ్ళిపోతారు
అఔటర్స్ ఫైవ్ కేసి వెళ్ళిపోయానాక మీరు వచ్చ వ అట్లసి
ఆహా అదేం లేద అక్క ఫై ెళ్ళ వాళ్ళు డైరెక్ట్ తీసి వెళ్ళిపోతారుము ఫైకి వెయ్యాలి మళ్ళీ సెవెన్ కూడా వయాలి మేము హాస్టలర్స్ కదా
ఓకే ఓకే ఉంటున్నారా లేదా అనా డైలీ త్రీ టైమ్స్ వయాలా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆ సారీ మార్నింగ్ ఈవనింగ్ మళ్ళీ నైట్
ఆ డైలీ త్రీ టైమ్స్ పక్క ఎలా కుక్క
న్స్ ఉంటా ఎనా బయోమెట్రిక్
ఉండదు ఉండదు కాగానీ పోయింది సార్ ఇట్లనే చాలా మంది పై బయటికి వెళ్ళి బ తొందర హాస్టల్ రాకుండా ఉండేసరికి ఒకసారి వాళ్ళకి ఇబ్బంది అయింది అట్లా ఇద్దరు ముగ్గురు అట్లా చేసేసరికి ఇక పయైనంగా వాళ్ళ పైన సార్ అన్నాడు ఇట్లయితే ఇబ్బంది అవుతుది బయోమెట్రిక్ తీసుకుంటాడం మంచిది అని తీసుకు అమ
ఆ ఏం లేదు తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడుతుంటే మాట్లాడిన
ఉ ఊ ఏమైంది మరి ఏమన్నాడు
ఏం లేదు వాడు మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయట వాడు ఇట్లా రాసినవురా అని అడిగితే నాకు ఒక డౌట్ ఒక సబ్జెక్ట్ డౌట్ ఉందా అనిని అంటాడు
ఎగ్జామ్స్ నీ
ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిందిరా ఇంకా సెకండ్ ఇయర్ ఉంది కదా ఇక
ఆహ ఇప్పుడు హాలిడేస్ కదాక్క సమ్మర్వి
ఆ ఇప్పుడు హాలిడేస్ చిన్న పిల్లలకైతే ఇప్పుడు మన పాప మన పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి
ఇంకా వెకేషన్ంటాలి సమ్మర్ది
లేదు లేదు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అలా ఉంటది కావచ్చు అప్పుడే పంపిస్తే స్టార్ట్ అవుతూ
ఆహా అప్పుడ
ఈ మధ్యలో నేనుకూడా స్మార్ట్ సిటీ కి వద్ద మణి అనుకుంటున్నా కాగాని ఇక ఈ పిల్లని వేసుకొని ఎండలో ఏమొస్తామ అని మళ్ళీ ఆలోచిస్తున్నా
ఎందుకు అక్క ఏమైనా పని ఉందా
ఏం లేదు నార్మల్ గా ఇక పిల్లలకి హాలిడేస్ వస్తాయి కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఒక టెన్ డేస్ మా మమ్మీ వాళ్ళ సైడ్ ఉండి వద్దామని అనుకుంటు ొటన్నా
రాఅక్క నువ్వు కూడా వస్తే నేను కూడా వస్తా ఒక టూ డేస్ వచ్చాయి ఉండిపొదువ్
పిల్లల్ని ఇప్పుడు మళ్ళీ ఇదొక ఫ్రీ బస్ అని బెట్టి మనల్ని ఎంత టార్చర్ అయితే బస్ తోటి
అది కరెక్ట్ గాని ఈ బస్ తోటి ఎంత మంది పోతున్నారో
ఫ్రీ బసు కాకపోతే అయితే చాలా పేద వాళ్ళకేమో హెల్ప్ఫుల్ అయితుంది
ఊ
అలాంటి వాళ్ళకి బాగా అంటే సీటు దొరకట్లేదు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు
అంతే అక్కా ఇవ్వట్లేరు ఇప్పుడు అసలు ఆ అసలు ఉమెన్స్ అంటేనే వామ్మో వీలే ఫ్రీ బస్ పెట్టినందుకు ఇంకా చీప్ చీప్ గ చెప్పి అందరు రన్నింగ్ చేసుకుంటే ఆ రన్నింగ్ చేసుకుం కుంట ఎక్కడం అసలు ఆ సీట్లకాడ గొడవ పెట్టుకోవడం కొట్టుకోవడం
ఏ నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్రీ బస్ తోటి పోతే
చెప్పడం తప్పేలేదు వీళ్లింత ఇంత దారుణంగా ఉన్నప్పుడు
మొన్న తెలుసా అదేంది ఆ మొన్న మా స్టేషన్ దగ్గర మా డిపో దగ్గర ఆ ఒ ఆ ఆ లేడీ కండక్టరే నార్మల్గా ఆ ఒక చా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అబ్బాయి అమ్మాయే ఫిజికల్ హ్యాండికాప్డు ఆమెను చూసి దబ్బ దబ్బా బస్ ఆపకుండా పోని పోని ఆప కు అని అంటండంటే ఎంత ఏ ఏమన్న ఫ్రీ బస్ కదా ఏమై తంది ఫ్రీ బస్ అని ఓ లెంకలు వేసుకుంట టా ఎగేసుకుంట వస్తరు అని మాట్లాడతండ్రు గని ఆమె ఫ్రీ బస్ ఉన్నా అదే బస్ కు పోయేది ఫ్రీ బస్ లేకున్నా ఆమె అదే బస్ కు పోయేది కదా
అదే చేసుగని ఇప్పుడు ఆమొక్కదానికోసం ఆపితే ఇంకా ఎంత మంది వచ్చి ఎక్కుతరో అని అనుకున్నరేమో వాళ్ళు మరి
సో అటు అసలు గవర్నమెంట్ ఉంది కదా గవర్నమెంట్ బస్సులు ఉన్నయి ఎందుకు ప్రతి ఒక్కరికి ఆపాలనే కదా రూ అంటే స్టేషన్ ఎక్కడ ఉంటే టే ఆ స్టాప్ ఎక్కడంటే అ అక్కడ ఆపే రూలే కదా అయిన కూడా అప కుండా అట్లనే తీసుకొని పోతే పాపం ఆ ఆ ఇప్ ఇప్పుడు ఆమె నార్మల్ గా పక్క పక్కన ఊర్లో అయితేనేమో చిన్న చిన్నగా ఆటోలు ఎక్కిపో పోయేది ఉండే ఆమె చాలా లాంగ్ పోవాలి ఆ ఇప్పుడు లాంగ్ వెళ్లాలి ఆమెకి బస్ అయితేనే అవైలబుల్ ఉంటుది
హుమ్
క్యాపుడు ఎట్లుంటది చెప్ప ఉ
చాలా బాద అనిపిస్తుంది అసలు సరిగ్గా ఈ బస్సులు ఫ్రీ బస్సు పెట్టినా కానుంచి అసలు ఎవరు మొత్తం కొట్టుకోవడం తిట్టుకోవడమో ఉంటది ఎవ్వరు ప్రశాంతం గెళ్ళనే వెళ్ళట్లేదు కూర్చున్నా కూడా కూర్చున్నోల్లో ని లేపు మరి గొడవ పెట్టుకుంటు
హుమ్ నాకు కూడా అసలు బాధ అనిపి వచ్చింది పాపం మళ్ళీ అందులో ఒకటి. ఫ్రీ బస్సు పెట్టిన కాంచి ఆటోల నడుపుకునే వాళ్ళు కూడా మస్త్ తు ఇబ్బందులు పడుతున్నరు రా
అవునక్క కానీ అక్కడ ఈ ఊర్లల్లో ఇది సెట్ అవ్వట్లేదుమొ, కానీ సిటీలో చాలా వరకు యూజ్ అయితుందిగ అక్క. కాలేజ్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు, డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఉంటారు, జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మనకి చాలా యూజ్ అవుతుంది. కానీ మళ్ళీ సిటీ సిటీలో అంత రష్ లేదు. నార్మల్ గా ఎకుతారులే గాని అంత గొడవలు అసలు ఇక్కడ సిటీలో జరగనే జరగవ్.
ఎందుకంటే
ఆ అది కరెక్ట్ కానీ ఇక చాలా మం యూజఅవుతుంది. అక్కడ సైడ్ ఒకటే బస్సు కోసం అంత మంది కొట్టుకోవాల్సి వస్తుంది. అక్కడికి ఎక్స్ట్రా బస్సు లన్న ఎపి ఎక్స్ట్రా బస్సులు వేపిచినా కూడా వాళ్ళు ఆపనప్పుడు
లేదు లేదు ఇంకా ఇప్పుడున్న నార్మల్ బస్సుల కంటే ఇంకో కొన్ని బస్సులను తగ్గించేసిరంట తెలుసా. ఫ్రీ బస్సులు అయినా కాంచి వాళ్ళకు, వాటికి రెంట్ ఎవరు ఇచ్చి తె తెచ్చుకోవాలని అనవసరంగా ఒదిలేసి
హుమ్ వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ అయినా కూడా ఎప్పుడు వచ్చిద్దొ తెలీదు. ఆ మనీ ఎప్పుడు వస్తాయో తెలీయదు. ఎప్పుడు ఉంటాయో తెలియదు. వాళ్ళకి కూడా ఇప్పుడు నార్మల్గా మ మంత్లీ ఇన్కమ్ అయినట్టే ఉంది.
ఆ అవును పాపం బాధ అనిపిస్తుంది. ఇగో హుమ్ అంటే మనకు తెలిసిన వాళ్ళే ఊర్లో ఆటో డ్రైవరైనా ఊరుకు పాపం పొద్దు నుంచి ఎంతసేపు కూర్చున్నా ఆయన ఆటోల ఒక్క మనిషి కూడా ఫిల్ అవ్వట్లేరు. నార్మల్ గా అయినే డైలీ ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ వేసుకునేది అన్నమాట.
కానీ అక్క ఏంటంటే ఈ చిన్న చిన్న ఊర్లు వాళ్ళకి కూడా పోటానికి, పక్క ఊరికి పోవాలన్నా కూడా బస్ ఎక్కే పోతున్నారు దారుణంగా
జరా ఇప్పుడు ఎట్లుంటదంటే చ్ ఆటోలల్ల ఇ కూర్చొనే పోయే దాకా వాళ్ళు నిండే దాకా వెయిట్ చేయాలి. అదే బస్సల్ నైతె ఎక్కినమాం పొయి కూస్తున్నామా, వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటది క తొందరగా టైమ్ కి రీచ్ అయిపోతాం అన్న ఫీలింగ్ ఉంటుందిన్న
హు అక్కడ వాళ్ళ ఖర్చు ఉంటది. పాపం ఆటో వాళ్ళు దారుణం. ఈ
లో రూమ్ రెంట్లు వచ్చేసి కట్టుకుంటూ బతికే వాళ్ళకి
ఇది చాలా యూజ్ అయితాంది. అవును అక్క హాస్టల్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి, రూమ్స్ కట్టుకుంటూ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ రోజు తిరిగే వాళ్ళకి
ఆ ఇంకొకటి చెప్పన్నారా నీకు అయితే మొన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కెళ్తున్న అక్కకి హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పి నా చూడు నీకు.
ఆ అవును అక్క
అయితే నేను బస్ లో ఎళ్తుంటే ఒకా ప్రెగ్నెంట్ లేడీ వచ్చిందీ.
ఆ
కనీసమో బాయ్స్ ఆ మేము ఎట్లాగు టికెట్ కొ పెట్టి కొనుక్కున్నామ్ అనీ బాయ్స్ల ఎవరు లేరు. అరే మనది ఫ్రీ బస్సే కదా అని ఒక లేడీ లెవట్ లేదు. అసలూ విమెన్ కీ ప్రెగ్ అది గూడా ప్రెగ్నెంట్ విమెన్ కి, అస్సల్ రెస్పెక్టే లేకుండ బిహేవ్ చేస్తు నాక్ తెల్సు బస్సెస్ లో
ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని అందరు అట్ల బట్టి, సీట్ల కోసం వాళ్లూ ఫ్రీగా వచ్చినోళ్ళు. నీ ఎట్లుందంటె బాయ్స్ కి, మేమ్ డబ్బులు పెట్టుతున్నం, అప్పుడంతే ఈ సేమ్ ఇద్దరు డబ్బులు పెట్టేటోళ్ళు కాబట్టి అంత ఉండకపోయేది. ఇప్పుడూ అబ్బాయిలు డబ్ డబ్బులు పెడుతున్నరు కాబట్టికి, వాళ్ళు ఫ్రీగ వస్తున్నరూ, వాళ్ళు కుప్పలు కుప్పలు వస్తున్నరూ, మేమ్ డబ్బులు పెడుతన్నం సీట్లో కూర్చుంటం అన్నట్టు గుంది వాళ్ళ థాట్.
కాని పాపం తెలుసా. ఇగో నార్మల్గా ఆ ఇప్పుడూ, ఆమెను ఇంకా వీళ్ళు లేవకుండ ఉండడమే కాకుండా ఆమెను ఏమంటున్నారు తెలుసా, వామ్మో గీ డబ్బులు పెట్టుకొనీ ఇగా ఆటోక్ పోతే ఏమైతాంది, ఫ్రీ బస్ అనంగనే ఏగేసుకుంటూ వస్తుందంటే. ఆమె లాంగ్ ఎల్లీ ఆ ఆమెనే లాంగ్ ఎళ్ళి చెకప్ చేయించుకొని వస్తుందంట. మనకు పక్క పక్కన ఆటోలు ఉండ్ డవు కదా. ఆమె గూడ మనలాంటి పూరా పూర అమ్మాయే గదా, అంటే నార్మల్ టైమ్ లో గూడ బస్సు లో ఎల్లి నా అమ్మాయే గదా ఆమె గూడా.
ఆ అంటె ప్రెగ్నెంట్ ఉంట రాకూడదు. మరి ఆ చెప్పినమ్మాయే ఆమె చెప్పినామె ఎళ్తే అయిపోవుగా మరి. బస్లల్లకి, ఆటోలకి.
అదే గదా.
ఇలాంటనే వాళ్ళని మస్తున్నస్ అస్సల్ నచ్చర్ నాకు వీళ్ళే ఇలా అట్లా అనవసరంగ మాట్లాడేటోళ్ళు.
ఇంకా అప్డేట్ అవ్వాలి. ఏ ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి.
ఎక్కడక్క ఇంకా ఇది దారుణమే అ తుంది అసలు. ఇంకా దారుణంగా అవుతదేమో. ఆ ప్చ్ ఏమో అసలు, ఇంకా ఇంది ఇంకా దారుణం అయితది తప్పా, ఎన్ని స్కీములొచ్చినా వీళ్ళకు అ రెస్పెక్ట్ అనేది ఉండదూ. ఒక వాల్యూ ఉండ్ డదూ. ఏమ్ ఉండదు.
నిజంగా, ఎందుకంటే ఆమె నార్మల్ లేడీ అయినా బాగుండేదిరా ఎందుకంట్ టే, ఆమె సరే అని ఎట్లనో అట్లా హ్యాండిల్ చేసుకొనీ, మాములుగా నెట్టుకుంటూ కూర్చోడమా అదో ఇదో చేశేది. బట్, ఇప్పుడు ఆమె అట్ల లేదు పాపం ప్రెగ్నెంట్ విమెన్ గదా.